హలో
బావున్నారా?
ఆ బాగున్నాం మీరు బాగున్నారా?
ఉమ్ బాగున్నాను. ఏం చేస్తున్నారు తిన్నారా?
ఆ తిన్నాం మీరు తిన్నారా?
ఆ తిన్నాము. ఏం తిన్నారు?
అవునా క్యారెట్ రైస్
హ్మ్
మీరు మీరేందిన్నారు?
నేను పులిహోర తిన్నా
పులిహొరనా
హ్మ్
పడుకున్నారా?
లేదు ఇంక మీరు?
ఉమ్ పడు ఇంకా లేదు మేము కూడా పడుకోవాల
ఎక్కడ మీది ఏం చేస్తుంటారు?
మాది అనంతపూర్ సైడ్ అండి మీది?
మాది వచ్చేసి
హలో హలో
హలో హలో వినిపిస్తుందా? ఎక్కడ కడప కడప కడప విన్నార కడపా కర్నూల్ కర్నూల్ సారీ
ఆ విన్నాను.
అక్కడ మాది వచ్చేసి ఉ ఏం చదువుకున్నారు మీరు ఊ చెప్పండి
అక్కడ అంటే పక్కన కర్నూలు లేన ప్ర మీది
కర్నూల్ పక్కన పల్లె అంతే ఉ
నాది డిగ్రీ అయిపోయిందండి మీది
నాది కూడా డిగ్రీనే అయిపోయింది
ఏం చేస్తుంటారు ఇప్పుడు మీరు
ప్రజెంట్ నాకు రీసెంట్గా మ్యారేజ్ అయింది ఇప్పుడైతే ఖాళీగానే ఉన్నాయను ఏం చేయట్లేదు ఇంతక ముందు జాబ్ చేసేదాన్ని ఇప్పుడు ఖాళీగానే ఉన్నాను ఇంకా మ్యారేజ్ అయిన తర్వాత మీరేం చేస్తుంటారు
నేనా మ్యారేజ్ అయింది పాప ఉంది హౌస్ వైఫ్
హౌస్ వైఫ ఏనా ఓకే
అవున్ ముందు ఏం జాబ్ చేస్తున్ననే వాళ్ళు
అంటే టెలికాలింగ్ టైప్ చేస్తుండే బెంగళూరు లో
అవునా
అట్లా చేస్తుంటే అడ్మిషన్స్ రిలేటెడ్ గా కావచ్చు అంటే మీరు వినే ఉంటారు ఫ్రీడమ్ యాప్ అని చెప్పేసి యూట్యూబ్ లో అలా వస్తుంటుంది కదా కౌశిక్ మరడి చూస్తుంటారు ఆ అట్లా అంటే ఇప్పుడు కస్టమర్లు ఉంటారు కస్టమర్స్ కి కాల్ చేసి ఏ విధంగా వాళ్లకి బిజినెస్ గురించి ఫార్మింగ్ గురించి కావచ్చు ఇట్లా ఫినన్స్ రిలేటెడ్ ఇగ అట్లా ఎక్స్ప్లెయిన్ చేసి కస్టమర్లకి అంటే కోర్సులు ఉంటాయి ఆ కోర్సు లన్నీ అమ్మచ్చేదాన్ని అట్లా మంత్లీ టార్గెట్ అట్లా ఉంటుది అట్లా చే చేపీచ్చేదాన్ని
అన్లో వాళ్ళ కోర్సులు ఎక్స్ప్లెయిన్ చేసి ఇక అవి సేల్ చేయాలి
సేల్ చేయలి అ అట్లా సేల్ చేస్తా అండి మంత్లీ ఇంత టార్గెట్ అని ఉంటది అట్లా టార్గెట్ రీచ్ చేసుకోవాలా ఇంకోటి వచ్చేసి ఇంకో కంపెనీ లో అడ్మిషన్స్ ఇట్లా చేసినాను అంటే లైక్ ఇప్పుడు కాలేజీలు ఉంటాయి కదా ఇప్పుడు కర్ణాటక తమిళనాడు ఇట్లా ఆ ఏపి అంత అట్లాగా కాలేజ్ స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేసి అండ్ వాళ్ళకి జాయిన్ చేపిచ్చే విధంగా కాలేదు అ అడ్మిషన్ ఏం లేదు జస్ట్ అప్లికేషన్ అడ్షన్స్ క అట్లా వేరే డిపార్ట్మెంట్ ఉంటది
ఓన్లీ అప్లికేషన్ వరకు మీరు వాళ్ళకి అ ఫ్రీ అప్లికేషన్ వాళ్ళకి చేయించల
ఆ చేయించల అట్లా అంటే డిపార్ట్మెంట్స్ ఉంటాయి మా డిపార్ట్మెంట్ వచ్చేసి అట్లా అప్లికేషన్స్ వేర డిపార్ట్మెంట్ వచ్చేసి అట్లా అడ్మిషన్స్ చేపిస్తారు వాళ్ళు
ఇవి కూడా టార్గెట్స్ ఉంటాయా
ఆ ఇది కూడా ఉంటుంది డైలీ ఒకటి చేయాల ఒకటి అప్లికేషన్ అట్లా చేయాల
ఆ ఓకే
ఏ హస్బెండ్ ఫార్మింగ్ హలో
హలో వినిపిస్తుందా
ఎప్పుడు అనిపిస్తుంది
మీ హస్బెండ్ నేమ్ న
హస్బెండ్ ఫార్మింగ్ే చేస్తారు
వార్మింగ్ేనా ఏం పండిస్తారు మీరు తోటలో అంతా
లెమెన్ ఉంది లెమెన్ వచ్చేసి ఆ ఫోర్ ఎకరాస్ ఏం ఫోర్ టు ఫైవ్ ఎకరాస్ అట్లుంది మళ్ళీ ఇట్లా వరి చెనక్ చెనక్ ఇకా వింటది మీరు వేరుశనగా
ఆవిన్నాను
కకాయ కావచ్చు వరి ఇట్లా ఆంద్యాలు అట్లాంటివన్నీ పండిస్తారు ఉ కూరగాయలు గాని అట్లా ఏమనా చిన్న చిన్నవి ఎక్కువ అంటే మొత్తం ముంతా చాల ఉండద తెలెమనే ఇవి అంటే చిన్న చేన్లలో అట్లా పండిస్తారు
అవులే ఎక్కువగా నిమ్మ చెట్లు ఉన్నాయి ఇంకా మాముూలుకి పక్కన చెనకాయ అ
యిఅట్లా ఆ ఆ అట్లా పెట్టుకుంటా ఉంది అంటే ఇ ఇంట్లో వాడుకోవడానికి అట్లా అంతే ఎక్కువ వస్తే ఎక్కువ పండితే అమ్ముకుంటాం అ స
ఆ మాదిగూడ వ్యవసాయమే మేము అరటి పండిస్తాం ఎక్కువ
ఎక్కువ అరటేను అంటే ఏమి ఇట్లా ఏమి పండించరాా కూరగాయలు అట్లాంటివి ఏేమి
లేదు అంటే అరటి ఒకవేళ పంట మార్చలా అంటే ముక్కజొన్న అంతే టమోటా ఇంక ఎప్పుడో చాలా రేర్ అంతే
ఉ
ఎక్కువ అంటే అరటి పంట మారస్త ముక్కజొన్న లేకపోతే మొక్కలున్న కూడా అ లేదు తక్కువే
ఇదినా మీ ఆయన్న కూడా చేసేది
ఆ ఫార్మింగ్
ఉపాప పుట్టింది అన్నారు కదా పాపకి ఎన్ని ఇయర్స్ అప్పుడు
పాపకి ఇప్పుడు త్రీ కంప్లీట్ ఫోర్ ఇప్పుడు నాలుగు సంవత్సరం జరుగుతా ఉంది
హ
అ మీకిపెళ్ల ఎన్్రోల్ అయి్దువన్ వన్ మంత్
వన్ మంత్ అయింది ఇప్పుడు నెక్స్ట్ మంత్ సెకండ్ వస్తే టూ మంత్స్ కంప్లీట్ అయింది అదె ఇంక ఇదు
హలో
హలో ఆ చెప్పండి
ఆ చెప్పండ్
ఈ మంత్ జస్ట్ మంత్ సెకండ్ వస్తే సెకండ్ థ థర్డ్ వస్తే కంప్లీట్ అవుతది.
ఓకే
మ్మ్
పాప ఇంకా స్కూల్ వెయ్యల్లా ఈసారి వేయాలి వెయ్యాలి ఈసారి ఇంకా పెళ్లలే ప్రస్తు తానికైతే ప్రస్తుతానికైతే లేదు ఇంకా వెళ్ళలేదు తను
హ్మ్ ఇంకేంటండి ఏం చేస్తున్నారు చెప్పండి
మీ ఊరు కర్నూలు సైడ్ అన్నారు కదా అక్కడ అందరూ నిమ్మ చెట్లనా మా మి నార్మల్గా అయితే అంటే మీ ఊరు మొత్తం మీ సైడ్ అంతా నిమ్మచ్చట్లేనా
ఉ అంటే చాలా మంది ఆల్మోస్ట్ నిమ్మ చెట్లు పండిస్తారు
ఆ
ఇంకా తక్కువ అంటే ఇంకెవరో కొందరు అంతే మా నార్మల్ గా ఎక్కువ మా ఊరు మొత్తం నిమ్మ చెట్లే
అవ్నా
ఎక్కువ నిమ్మ చెట్లే ఉండేది అక్కడంతా హలో
ఇంకా టెన్ అవుతాంది ఇంకా పడుకోలేదా మీరండి
అంటే నార్మల్గా సెల్లు చూసి కొంతసేప అట్లా పడుకుంటాను మీరు
నేనంతే సేమ్
మ్మ్ మీరు ఇంత ముందు ఏమైనా జాబ్ చేసేవారా
జాబ్ అంటే ఇట్లా ఏం కాదు మీ ఇలాగా వర్క్ ఫ్రమ్ హోమ్ చెక్ అని ఒక వెబ్సైట్ ఉండది దాంట్లో ఒక చార్ట్ బేస్డ్ ట్యూటర్గా చేస్తా ఉంటి అది రీసెంట్గా అది ఇంకా అది మామూలుగా ఏ ఐ టెక్నాలజీ అంతా వచ్చింది కదా దీన్ వల్ల అది క్లోజ్ చేసేస్నారు ఇప్పుడు కంపెనీనే లేదు అసలు ప్రస్తుతానికైతే ఖాళినే ఏం చేయట్లేదు
ఇంకేంటి మరి విశేషాలు
ఇంకా చెప్పాలండ్ మీరే చెప్పాల
నాదేం లేదు నార్మల్గానే ఇంకా
ఆ
ఎన్ ఇయర్స్ అయ్యింది మీకు మారేజ్ అయ్యి
నాకా ఫోర్ కంప్లీట్ ఇప్పుడు ఫిఫ్త్ ఇయర్ ఐదేళ్ళు జరుగుతాఉంది ఐదో సంవత్సరం
హ్మ్ హూ
ఉ
మీరు అనంతపూర్ అన్నారు కదా ఎక్కడ అనంతపూర్
అంటే అనంతపూర్ తాడిపత్రి సైడు మాదొక చిన్న పల్లెటూరు
ఆహ ఓకే ఎందుకంటే నాకు యాక్చువల్ గా తెలిసిన వాళ్ళు ఉన్నారు అందుకని చెప్పేసి అడిగాను అంతే
ఎక్కడ తాడిపత్రి సైడా
అంటే అనంతపూర్లో అనంతపూర్ లాంగ్ అవుతదా మీకి చాలా
ఆ లాంగ్ అవుతది దగ్గరేం గాదు కాకపోతే అనంతపురం డిస్టిక్ అంతే మాది
అంటే మీ తాపత్ర ఏమన్న అట్ల దగ్గర వస్తదా తాడిపత్రి సైడ్ అంటున్నారు
ఆ తాడిపత్రి ట్వంటీ వస్తది మా ఊరు దగ్గర నుంచి
ఉమ్ అంటే మీకు లాంగ్ అంటే అనంతపూర్ తాడిపత్రి అయితే దగ్గర అంతే
ఆ తాడిపత్రి దగ్గర అనంతపురం దూరం అవుతది మాకి
ఉమ్ ఓకే
అందరు పడుకున్నారా ఇంట్లోన
ఉమ్ అంతా పడుకున్నారు మీ ఇంట్లో
ఉమ్ పడుకున్నారు మా పాప నిద్రబోతోంది అంతా పడుకున్నాం
పాప పడుకుందా అప్పుడే ఏం పేరు పాప పేరు
పాప పేరు గాన్విక
గాన్వికానా బాగుంది పేరు
ఉమ్ మీ పేరేమీ మీ పేరు అడగనేలేదు
రజిత నా పేరు
రజితనా
ఉమ్ నీ పేరు
నా పేరు శ్వేత
ఉమ్ ఎంత లైక్ మీ అమ్మకి
ఏమి ఆ చెప్పండి మేము ముగ్గురం అండి నేనక్క ఇంకా చెల్లెలు తమ్ముడు ముగ్గురమే
ముగ్గురా ఉమ్ మీ చెల్లె ఏం జేస్తుంటది
మా చెల్లెలి ఆమెకు గూడా పెళ్ళై పోయింది నీలాగే సేమ్
అవునా తమ్
రీసెంట్గా వాడు చదువుతాండు ఇది బీటెక్ ఇగ వన్ ఇయర్ ఉంటే బీటెక్ కంప్లీట్ అయిపోతది
అంటే మీ ఫాదర్ గూడా ఫార్ అంటే ఫార్మింగ్ అలా చేస్తుంటారా
ఆ మా నాన్న గూడా ఫార్మరే
ఉమ్ వాళ్ళ ఎక్కడ ప్రా ప్రాపరు
వాళ్ళది సేమ్ అంటే ఇప్పుడు సత్యసాయి డిస్టిక్ ఇప్పుడు చేంజ్ అయింది గాబట్టి సర్చ్ ఇక్కడ గోగూడు దగ్గర ఒక పల్లెటూరు
ఆ విన్నాను గోగూడ అయితే విన్నాను యాక్చువల్గా అక్కడ పీర్ల పండగ బాగా జరుగుతది ఇప్పుడు బాగా జరుగుతుంటది గదా అక్కడ
ఆ అవును ఇప్పుడు బాగా జరుగుతూంటది
ఉమ్ ఇంగేంది మరి